హలో మేడం నమస్తే మేడం
నమస్తే అండి
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం మేము కూడా ఇంకేంటి మేడం విశేషాలు ఆ వంట అయింది మేడం ఇప్పుడే
ఏం కూర చేసారు
నేను పప్పు బెండకాయ కర్రీ చేసా మేడం
ఆహా
ఇంకా పెరుగుంది ఇప్పుడు రైస్ చేశాను అన్నట్టు
ఆహో
ఉమ్
మది ఇంకా కాలేదు చెయ్యాలే
ఎప్పుడు చేస్తారు మేడం సెవెన్ థర్టీ కాబోతుంది కదా
ఆ చేస్తాం ఇప్పుడు అంటే కొంచెం లేటె తింటాం మేము
ఎ త టెన్కి తింటారా
నైన్ థర్టీ టెన్ కే అట్ల తింటాం
అవునండి మేము తొందరగా తినేస్తాం మేడం
ఆహా
ఎయిట్ కి ప్రేయర్ చేసుకొని ఎయిట్ థర్టీ కి తినేసి తొందరగా పడుకుంటాం మార్నింగ్ లేవాలి కదా ఫైవ్కే
ఫైవ్కెం చేస్తారు
ఫైకి లేచి స్నానం చేసి ప్రేర్ చేసుకోవాలి కదా మేడం నమాజ్ చదుకోవాలి కదా
డైలీనా లేకుంటే ఏమనా ఉందా
డైలీ చదుకుంటం మేడం
ఓ హో
డైలీ చదుకోవాల్సిందే మేడం ప్రేరు
ఆహ
ఇంకేంటి మేడం విశేషాలు
ఏం లేదు మీకు మెహెందీ పేట్టొచ్చా ముస్లిమ్స్ బానే వేడ్తది కదా మెహెందీ
ఆ పెడ్తా నేనైతే నార్మల్గా పెడతా మేడం ఇంకా పెళ్లి కూతుళ్ళకాలా అయితే మా ఫ్రెండ్ ఉంది ఓకామే
ఆ
ఆమె ఇంకా బాగా పెడతది అన్నట్టు
ఓహో
మా ఫ్రెండ్ బాగా పెడతది మేడం మెహెందీ
ఓ ముస్లిమ్స్ బా పేడ్తది కదా
అవును మేడం పెళ్లి కూతుళ్ళకైతే మొత్తం మో చేతుల దగ్గర నుంచి పెడతాము.
ఎంత తీసుకుంటారు మీరు పెడితె
మెహెందీ పెడితే ఫై హండ్రెడ్ అంటే మన్ష్ షుల్ని బట్టి ఒక్కొక్కరికి తెలిసిన వాళ్ళయితే ఫై హండ్రెడ్ కీ ఏస్తాము.
హు
ఒక్కొక్కరికి థౌసండ్ తీసుకుంటాము టూ థౌజండ్ కూడా తీసుకుంటారు మేడం ఫుల్ వర్క్ అయితే ఇంకా పెళ్లి కూతుర్ల గంటే మొత్తం చేస్తాం కదా మేకప్ ఎక్కువ ఉమ్ ఇప్పుడు తెలిసిన వాళ్ళయితే అవును మేడం ఇంట్లోనే ఇక పెళ్లి కూతురులు వాళ్ళు రాలేరు అం టే గనక వెళ్లి పెడతాం.
ఆహాం ఆ మిక్ చిన్నపటి నుంచి పెట్టుడొచ్చా.
ఆ వచ్చు మేడం ఓచ్చు ఉమ్ మీక్ ఓచ్చా మేడం మెహెందీ డిజైన్స్ మేడం మెహెందీ డిజైన్సు మీకు రావా ఏమి పెట్టడం
అంటే నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను బూ బ్యూటీషియన్ కోర్సు కేళ్తున్నా సిక్స్ మంత్స్
ఆ అదే ఎనె ఎంత తీస్ కుంటరు మేడం పర్మాన్తు నేర్పిచడం కోసం
పర్ మంత్ కాదు సిక్స్ మంత్స్ ఇగ మొత్తం బ్యూటీషన్
నేర్పిస్తారు ఎంత మేడం మనీ ఎంత ఇవ్వాలి వాళ్ళకు నేర్పిస్తే
థర్టీ తౌసన్డ్
థర్టీ థౌజండ్
ఊ
మనం ఓన్ గా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్లా ఇదీ బ్యూటి
ఆ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర పైసలుండాలే కదా
అవునవును హా నేర్చుకున్నాక కూడా మనం పెట్టుబడి పెట్టి చేసుకోవాలి మళ్ళీ
ఆ అందుకే
హ్మ్ మరి బానే వస్తారా జనాలు బ్యూటీషియన్ పెట్ బ్యూటీ పార్లర్ అంటే మీకు
ఆ బానే వస్తార్ లేద నేనక్కడ నేర్చుకుంటున్నా ఓన్లీ నాకు లేదు
ఉమ్
నేర్చుకుంటున్నా
ఓకే ఓకే నాన్న నేనైతే ఇక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు ఇగ పెళ్లి కూతురికి మొన్న చేపిచ్చామన్నట్టు ఫేషియల్ హెయిర్ కట్టు తర్వాత ఐబ్రోస్
ఆహ మీ సైడ్ ఐబ్రోస్ ఎంత
ఐబ్రోస్ అంటే అది చేస్తారు కదా మేడం కనుబొమ్మలకి
ఆ అదే ఎంత తీసుకుంటారు
ఏమో మేడం నాకైతే తెలీదు పెళ్లి కూతురుకి చేపిచ్చి చ్చాము వాళ్ళే మనీ ఇచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు మా అక్క కొడుకుకి మ్యారేజ్ అయ్యిందన్నట్టు అక్కడికెళ్ళి పెళ్లి కూతురికి చేపిచ్చాము మనీ వాళ్ళే ఇచ్చారు మేము కనుక్కోలేదు
ఓహో
హ్మ్
అదే అదే
ఇంకా శారీకి కుచ్చులు అవి పట్టు శారీస్ కి పిన్ పెడతారు కదా మేడం
ఆ అవును
పట్టు సారీస్ కి అవి మొత్తము పైట బాగా సర్ది పిన్నులు పెడతారు కదా అలా చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటాది ఇక్కడ ఒక అక్క
అవును
వాళ్ళే డిజైన్ చేసిస్తారు పట్టు చీరకి మనం తెచ్చుకొని పిన్నులు పెట్టుకోవడమే
అవునవును ప్రీ ప్లేటింగ్ అని శారీకి
ఆ అన్నీ అవే చేస్ మేడమే చేస్తది
ఆహ తెలిసిన వారేమో మీకు తక్కువ తీసుకుంటది
ఉమ్
హ్మ్
ఇంకా కంప్యూటర్ బ్లౌజ్ ఏస్తాది అవునిక్కడ ఇంకొ అక్క ఉంది బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి మేడమ్ మా ఊర్లో ఐదో ఆరో ఉన్నాయ్
మీరు తీపించుకుంటిరా ఐబ్రోస్
నేను చేపిచ్చుకోను మేడం అవన్నీ
ఓహో
మేం చేపిచ్చుకోము మొన్న పెళ్లి కూతురికి చేయిచ్చాము ఎందుకంటే పెళ్ళి కదా కొంచం గ్లోగ కనిపిచ్చాలనేసి చేపిచ్చాము మేమైతే చేపిచ్చుకోము
ఓహో
ఆ ఇంకా వచ్చేసి అక్క నేను పెళ్ళికూతురికి కూడా రెడీ చేస్తాను ఒక టూకే ఇవ్వండి అని చెప్పింది అక్క వేరే వాళ్ళు ఇక్కడ బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళింటే మీరు పూల పిన్నులు తర్వాత వచ్చేసి సారీ పిన్నులు తీసుకోండి మొత్తం మేమే రెడీ చేసేస్తాము పూలు పిన్నులు పెట్టుకోవడమే మీ వర్క్ అని చెప్పి
ఉహు
ఎంత ఇవ్వమంటారు అక్క అంటే ఒక ఫోర్ కే వరకు ఇవ్వండి అని
మొత్తం అక్కనే ఇంటి దగ్గరకు వచ్చేసి పెళ్ళికూతురు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి రెడీ చేస్తంది
ఆహా
హు
ఎంత తీసుకుంది మరి అవున
ఫోర్ కే వరకు తీసుకుంది
ఆహ
ఉ
మంచిగా నేర్చుకోండి ఓపెన్ చేసిన కూడా మీరు బ్యూటీ పార్లర్
హా నేర్చుకుంట
ఆ అందులో ఎటువంటి క్రీమ్స్ వేయాలి గ్లో కోసం ఏం చేయాలి అనేది మో త్తం నేర్చుకోండి
ఆ ఓకే అండి
ఉహు ఇంకేంటి విశేషాలు ఏం వంట చేశారు ఈ రోజు మధ్యానం
ఏ
ఇంకా ఏం చేస్తుంటారు మీరు
ఖాళీ నేనే ఉంటాం
ఉ
ఉ అన్నీ చూసి గంతే ఆ ఆ
టీ తాగుతార లేకపోతే పాలు తాగుతార అని అడుగుతు
నేను ఎక్కువ తాగాను ఎప్పుడో అప్పుడు ఒకసారి టీ తాగుత
ఉమ్ పాలెం తాగర
ఉహు
పాల్ తాగండి వైటే ఉంటారా మీరు
హ
కలర్ వైటే ఉంటార మేడమ్ మీరు
ఏ లేదండి నార్మల్
నార్మల్ కలరా పాల్ తాగితే కలర్ ఒస్తారు మేడమ్
అవును
ఆ థ్యాంక్
అండి ఓ
ఇప్పుడు బ్యూటిషన్ నేర్చుకుంటున్నార్ గదా క్రీమ్స్ ఉంటాయంట చూడండి ఒక త్రీ ఫిఫ్టీ అంట చిన్నా ఆ చిన్నది డబ్బీ మాదిరి ఒస్తది అది ఫేస్కప్లై చేస్ తే ఎల్లో ఉంటదిగ ఎల్లో ఉంటది గద మేడం ఫేస్
అవ్నంట
దాని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావా మేడం
ఆహా ఏం గావ్
మ్
ఫేస్ గ్లో ఐతద్
ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురు వాడారన్నట్టు
ఆ హా హవున
వాళ్ళు ముందుగా ముందు ఓచ్చేసి నార్మల్ కలర్ ఉండే
మ్
ఇది వాడాక అసలు వాళ్ళే ముఖం మెర్సిపోతుందన్నట్టు ఎల్లో కలర్ లో
ఆ ఆ
వాళ్ళు వీళ్ళేనా అన్నట్టు తయారైనరు
అ హా
ఆ ఆ అంత బ్రైట్నెసూ అంత లుక్ ఇస్తున్నట్టు ఆ క్రీము
ఆ హ
మ్ ఇంకేంటేమ్నం విశేషాలు
ఏం లేదు వటైందేమో తిన్నరమరి
తిన్లేదు మేడం ప్రేయేర్ చేస్కొని తింటాం
ఆ హ ప్రేయేర్ చేయక్ ముందు తినరా
అంటే ఎయిట్కిి ప్రేయర్ ఉంది కదా మేడం మళ్ళీ తినేసి చేస్కోవాలంటే కొంచెం బరూ పడ్దాం గదా అందుకనేసి ముందే ప్రేయేర్ చేస్కొని తినేస్తాం అన్నట్టు
హో హో
మ్
మ్ హ్
అహ ఓకే
డైలీ ప్రేయర్ చేస్తారా
డైలీ ఐదు పుట్ల ప్రేయర్ చేస్తాన్ మేడం
ఆహా
ఆ తిన్ పిల్లల్కు మసీద్కు పంపిస్తామ్ మార్నింగ్ ఈవినింగ్
ఆహా
ఆ ఓకే మేడం ఉంటాను వర్క్ ఉంది ధన్యవాదాలు మేడం
ఆ ఓకే
మూర్జజహాన్ జాన్ దే